బ
లో
బాగున్నారా?
బాగున్నామండి. మీరు బాగున్నార?
ఆ బాగున్నాం ఏం చేస్తున్నారు?
ఖాళీగా ఉన్నామండి ఇంక ఇప్పుడు కాల్ చేద్దామని ఇంకా మాట్ కాల్ చేస్
అవునా ఆ వర్షం పడుతుందా అండి అక్కడ
పడట్లేదండి ఏదో ఎల్లినో ఉందంట కదా! మనకు అందుకు వర్షాలు రావట్లేదు అంటున్నారు.
అవునా అండి మా సైడు చాలా భారీగా పడుతున్నాయండి వర్షాలు.
భారీగా పడుతున్నాయా మన భార త దేశంలో అంతగా రావంటున్నారు వానలు
అవునా అండి అన్ అవునండి ఈ ఈ ఇయర్ అట్లుందేమో అండి మరి వచ్చే సమ్మస్ సరమైనా బాగా పడతాయేమో అసలు పంటలన్నీ నాశనం అయిపోతున్నాయండి.
అవునండి చాలా మంది వర్షాలు కోరుకుంటున్నారు ఫార్మర్స్.
కానీ వర్షాలు పడట్లేదండి నీళ్లు ఇంకిపోతున్నాయండి బోర్లు. ఉన్నయి కూడా మోదట్లాగ పారట్లేదు.
అవును మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంపాక్ట్ ఇంగ ఎక్కువ ఉంటదంట అండి ఎల్లినో ది అంటే నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ ఇంకా కరువు ఎక్కువ ఉంటది. ఈ సంవత్సరం కంటే
అవునా అండి
అవును ఇంపాక్ట్ ఎక్కువ అయితది ఇప్పుడు స్ట్రీ ఇప్పుడంత గ లేదు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఎల్లినో నెక్స్ట్ ఇయర్ స్ట్రాంగ్ అవు తదంట మ సో మనకి రైతులకి కష్టాలు తప్పవు.
మరి ఎలా అండి దాని నుంచి
ఏమో అండి గవర్నమెంట్ ఏదొ ఒకటి చెయ్యాలి మనకి హెల్ప్ చేయ్యాలి రైతులకి
ఏం చేస్తదండి పైన మోబ్బులకి పోయి ఇంజెక్షన్ ఏస్తాద
ఏమో అండి తెలిదు ఇంగ మోబ్బులకి ఇంజెక్షన్స్ కాదు గాని కొంచెం
రానిది కూడ ఏదో వర్షం పడ్డానికి
వర్షం పడ్డానికి లీనినో అని సంథింగ్ ఉంటది. ఎల్నీనో వేరే, లీనినో వేరే లీనినో పడితే ఎ ఎట్ల అంటే వర్షాలు ఎక్కువ వస్తాయి కావల్సిన దానికంటే చాలా ఎక్కువ పడతాయి. ఆ దాని వల్ల కూడా రై తులకి ఇబ్బంది కలుగుతుది ఎక్కువ వర్షాలు పడకూడదు. స క సరైన మోతాదులో పడాల వర్షాలు. అవునండి. మరి ఈసారి ఇంక మనకి కష్టాలు తప్పవంటె నెక్స్ట్ ఇయర్ కూడా కష్టాలు తప్పవు
అవును కదా అండి మరి ఎలా అండి మరి నీళ్లు లేకపోతే, వర్షాలు లేకపోతే.
ఏమో అండి ఇంగ గవర్నమెంటే ఏదో ఒకటి చేస్ చి హెల్ప్ చేయాలి క వ రైతులకి.
అవునండి పొల్యూషన్ వల్ల కూడ ఏమన్న ప్రాబ్లమ్ ఉంటదా అండి ఆ వర్షం పడకుండా ఉండడానికి
మేబి ఉండొచ్చేమో అండి మన ఇండియా చాలా పొల్యూటెడ్ కంట్రీ కదా అండి
ఆ అవునండి మొన్న యూరోప్లో చూసారా అండి అది ఉష్ణోగ్రత ఎక్కువై టెంపరేచర్ ఎక్కువైనందుకు
అవునండి ఫార్టీ డిగ్రీస్కి వాళ్ళకన్ని కరిగిపోతున్నాయి రోడ్లు కరిగిపోతున్నాయి వస్
అవునండి ఆ అవునండి వాళ్ళ నార్మల్ టెం పరేచర్ ఒచ్చేసి మనకి ఎంత ఉంటది అండి మాములుగ నార్మల్ అంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ నైన్ త ర్టీ నార్మల్ టెంపరేచర్ ట్వంటీ అట్ల ఉంటది కదండి ట్వంటీ టూ కానీ
మనకి అది వింటర్లో ఉంటదండి వింటర్ వర్షకాలంలో కానీ సమ్మర్లో అట్ల ఉండదు సమ్మర్లో ఫార్టీ దాటుతది మనది
ఉం కాని ఉంహుం కాదండి నార్మల్గా నార్మల్గా ట్వంటీ ఫైవ్ అట్ల ఉంటాది కదా కానీ అక్కడ మామూలుగా నార్మల్గ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఉంటదండి ప్రతి సారంట ఆ ఫిఫ్టీన్ సి క్స్త్టీన్ ఉంటే దానికి తగ్గట్టు మెటీరియలు ప్రిపేర్ చేస్కున్నారండి వాళ్ళు ఆ ఎప్పుడు ఇలానే ఉంటుంది కదా అని చెప్పేశి ఆ అలా ప్రిపేర్ చేస్కున్నారండి కానీ అది ఒక్కసారిగా అలా డిగ్రీలు పెట్టేసరికి ఇంగా ఆ మేటల్ అన్ని కరిగిపోతున్నాయండి అంతా రోడ్డు ఆ స్ట్రీట్ స్ట్రీట్ లైట్కు ఉండేది ఉంటాయి ట్రాఫిక్వీ ట్రాఫిక్ లైట్స్ ఆ ప్లా స్టిక్ మొత్తం కరగిపోయిందండి మరి నువ్వు ఓన్లీ ఫిఫ్టీన్ డిగ్రీస్ సిక్స్టీన్ డిగ్రీస్ అంతా అనుకూలంగ ఉండే మెటీరియల్ని మాత్రమే చేస్కున్నారండి అందుకే అలా ఫార్టీ డిగ్రీస్ పెట్టేసరికి అలా అయిపోయింది కరిగిపోయింది
ఊమ్ వాళ్ళకి ఏసీలు కూడ ఉండవంట కదండి అంటే కోల్డ్ కంట్రీస్ కద వాళ్ళు వాళ్ళవి
మనం కూడ మన కోసమే మన దేశంలో కూడ పెట్టుకునేది ఫిఫ్టీన్ సిక్స్టీనే కదండి పెట్టుకున్నా కూడ ఏసీ పెట్టుకున్నా కూడ ఫిఫ్టీన్ సిక్స్టీన్ పెట్టుకుంటం ఇంత చల్లగా ఉంటుందండి సో అక్కడ ఏసీలు ఎందుకు అవసరం అండి ఇగ ఇంక చల్లగ ఉంటుందండి ఆ
ఇప్పుడు కచ్చితంగ వాళ్ళకి ఏసీలు అవసరం అయితాయి ఈసారి అట్లయితే
ఆ అవునండి ఈసారింగా ఖచ్చితంగా వాళ్ళు మెటీరియల్ ఈసారి ఒక టెంపరేచర్కి ఎ క్కువ ఉండేలా ఆ చేసుకున్న చేసుకునే అవకాశం ఉంటదంటా
అవునండి నిజంగా మన వాళ్ళకి ఎయిర్ పొల్యూషన్ కూడ ఎక్కువ ఉండదు కాబ ట్టి వాళ్ళకి సన్ రేస్ డై డైరెక్ట్ ఒచ్చి పడ్తాయి సో అది
మన పొల్యూషన్ మన దేశంలో పొల్యూషన్ ఎక్కువ ఉంటది కాబట్టి రిఫ్లెక్ట్ అయితదండి అక్కడికి సన్కి ఒచ్చినా కూడా డైరెక్ట్ పడవండి
నిజంగా సో మనకి ఎక్కువగా బ అ అనిపియదు మనకి ఎక్కువగా వేడి ఉన్నట్లు మనం తట్టుకోగలం సోషల్ మీడియాలో చాలా బాగా ట్రోల్ చేస్తున్నారండి యూరోప్ లో అంటే ఇట్లా ఈ
ముసల్ది అయినందుకండి
ఆహా పొల్యూషన్ మన వాళ్ళు కొంచెం అక్కడ ఫార్టీ డిగ్రీస్ లో ఉంటే ఇండియన్స్ టీ తాక్కుంటూ ఉ
అవునవునవునువు అవునండి ఆ అవును వచ్చాయండి ఆ రీల్స్ కూడా చూసామండి
ఆ కానీ యూరోప్ ప్ లో ఏదో సంథింగ్ లేయర్ ఫామ్ అయిందంట అండి పైన ఆ హీట్ అనేది పోవట్లేదు వచ్చిన హీటు భూమికి ఆ పైకి పోవట్లేదు అది అక్కడే ప్రెషర్ అక్కడే ఉంది హీట్ ఇంకా హీట్ బ్యాక్ వచ్చేస్తుంది మళ్ళీ అదే ఏదో లేయర్ లాగా ఫామ్ అయిందంట సో వాళ్ళు హీట్ లో ట్రాప్ అయి పోయినారు మొత్తం సో వాళ్ళకి ఇంకా ఎక్కువ హీట్ అనిపిస్తుండొచ్చు మనకంటే ఎక్కువ
మరి ఎలా అండి ఇలా అన్ని కరువులు వచ్చుకుంటూ పోతే నాశనం అయిపోతుందమో అనిపిస్తుందిండి దేశం ఏమైనా అంతమైపోవడానికి సిద్ధమయిందా అండి ఇవన్నీ చూస్తుంటే ఈ వర్షాలు
నిజంగా అండి మనం ఇంకా చెట్లు పెంచకపోతే మనం కాపాడుకోకపోతే ఎర్త్ ని నా అట్లానే అయిపోతాది మొత్తం నాశనం అయిపోతాది
అవునా అండి చాలా భయం వేస్తుంది
హ్మ్ మీరు కూడా ఏదో ఒకటి చెయ్యండి చెట్లు పెంచండి
అవునండి ఇలా పెట్టాలని మనిషికి ఆ రెండు మొక్కలు నాటమని గవర్నమెంట్ అలా చేస్తే ఇంటి ఇంటికి అట్లీస్ట్ ఐదు పది మొక్కలైతాయండి
అవునండి అవునండి ఐపీ ఐపీఎల్ లో ప్రతి డాట్ బాల్ కి ఒక చెట్టు నాటతారు కదా ఇ ఎక్కడ నాటుతున్నారు ఇంతకి ఈపాటికి ఒక పెద్ద ఫారెస్ట్ కావాలి
ఆ అయిందండి ఒక్క చెట్టుకి వచ్చేసి పంతొమ్మిది మొక్కలు నాటుతారండి
పంతొమ్మిది మొక్కలా ఎక్కడ నాడుతున్నారండి అసలకి
అది ఎక్కడ పైన అనుకుంటాను నార్త్ లో నాటుతున్నారు అనుకుంటానండి ఆ ఇలా నమ్మరని చెప్పేసి ఆ సోషల్ మీడియాలో ఈ ఒక్క వాళ్ళు కూడా గ్రూప్ క్రియేట్ చేసుకున్నారండి గ్రీన్ డార్డ్ బాలని చెప్పేసి దాంట్లోకి వెళ్తే మనకు వాళ్ళు ఎక్కడ నాటినారు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళు చూపెడుతుంటారండి
హ్మ్ ఎన్ని సంవత్సరాలు అయిందండి ఇది అమలులోకి వచ్చి డాట్బల్స్ది
టూ త్రీ ఇయర్స్ అయితుంది ఆ త్రీ ఇయర్స్ ఇంతక్ ముందు ఏం చేసే వాళ్ళంటే ఓన్లీ ప్లే ఆఫ్స్ నుంచి వరకే పెట్టేవారండి
ఏంటి
ఎప్పుడు ట్వంటీ ఫోర్ లోన అనుకుంటా అండి ట్వంటీ ఫోర్ లో ఏం జరిగిందంటే ఓన్లీ ప్లే ఆఫ్స్ ఉంటే పెట్టారండి ఇది
ప్లే ఆఫ్స్ నుండి
ఊ మామూల్ లేగ్లు జరిగేటప్పుడు యా పెట్టలేదండి ఇవి ఓన్లీఫ్లే అసలకి ఇప్పుడు లీగులు, మ్యాచ్ లు, ప్లే ఆఫ్స్ మొత్తం పెట్టారండి ఇగ మొత్తం గ్రీన్ ఇది కూడా ఇంటర్నేషనల్ లో పెడితే బాగుంటుందండి ఎందుకంటే చెక్లు పెంచుగా ఆ అవసరం లేదు లేండి ఇంటర్నేషనల్ ఎందుకంటే వాళ్ళకి చెట్లేక్కువుంటాయి కానీ మనది అంత పొల్యూషన్ ఎక్కువై చెట్లు
ఎడార్లుల్లో కూడా నాటితే బెటర్ అండి ఎడారుల్లో కొంచెం అంత ల్యాండ్ ఎక్కువగా ఉంటది
త మళ్ళీ
ఆ చైనాలో టిబెట్ ఎడారి ఉంది కదండి చానా పెద్ద ఎడారి దాంట్లో వాళ్ళు మొ మొక్కలు నాటుతున్నారు ఇంప్రూవ్ చేసుకుంటున్నారు వాళ్ళు
అవునా అండి ఈ మన ఇండియా కా తెలివి లేదండి ఎంత సేఫ్ ఉన్నా కూడా యువత అంతా ఫ్యాన్ వార్సు
మ్మ్
ఐ పి ఎల్ వారసు అవి చేస్తున్నారు మ్మ్ నేను కూడా వాళ్ళలో ఒకననుకో అది వేరే విషయం
మీరు ఫ్యాన్ వార్స్ చేస్తారా
లేదండి జస్ట్ ఫ్రెండ్స్ తో అందరాట పట్టించుకుంటూ ఉంటామండి
ఓ ఓకే డిస్కస్ చేసుకుంటూ టీజ్ చేసుకుంటూ ఉంటారేమో కదా
ఆ అండి ట్రోల్ చేసుకుంటూ మామూలు మాకులో మేము ఒకే అండి అన్ని టైం పాస్కి
ఓకే టైమ్
ఒక్కడే ఆ
ఆ ట్విట్టర్ లో చాలా ఫ్యాన్ వార్స్ జరుగుతుంటాయంట మీరు చూస్
అవును ఆ వస్ వస్తుంటాయండి రీల్స్లు లో నవ్వాలి వదిలేయాలండి అట్లాటివీ చూసి ఎంటర్టైన్ చేయాలి. దానిలో కూర దొరకవు
జాయిన్ అయితుంటారా వాళ్ళలో
లేదా ఇంటర్లో అయితే ఇగ దుమ్ము లేపామండి శన్వర్సు, ఐ పి ఎల్ ఇప్పుడు కాలేజీ లో లేం కదండి
ఓ మీరు కాలేజ్ లో ఉన్నప్పుడు మీ ఫ్రెండ్స్ తో
ఆ మా ఫ్రెండ్స్ తో ఆర్సిబి ఫ్యాన్స్ ఉంటారు కదండి వాళ్ళు పది మందోచ్చి కూడా ఒక్కరినే డీల్ చేస్తుంటి అండి వాళ్ళు వీ విరాట్ కోహ్లీ ఫ్యాన్సు నేను ఎం ఎస్ ధోని ఫ్యాన్స్
అవునా మీ దాంట్లో ఎం ఎస్ ధోని ఫ్యాన్స్ ఎక్కువ లేరా మీ కాలేజ్ లో
ఎక్కువ ఉన్నారు కానీ ఓ నేను మాట్లాడే మాటలకి అందరు ఎనక్కేళ్ళిపోతారా అప్పుడు ఒక యెల్లేళ్లా ఏళ్ళ ఉండే అప్పుడు ఇంటర్ లో ఇంకా కాలేజ్ లో ఏం చేస్తున్నా
బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు బా ఫ్యాన్ వార్స్ అవన్నీ
లేదండి ఓన్లీ ఐపిఎల్ టై లోనే
ఓకే మీరు మొదటి ను
వాళ్ళు ఏంది ఏమి తెలియకుండా ధోనిని తిట్టడం అలా జరుగుతుండే అందుకే వెళ్ళే మండి లేదంటె అసలు మళ్ళీ కలుస్తామండి మళ్ళా వారం అయి పోయిన వెంటనే మళ్ళా ఫ్రెండ్స్ ఫ్రెండ్సే
ఓ మళ్ళీ ఐపీఎల్ అయిపోయినవెంటనే మళ్ళీ కలిసిపోతారేమో కదా
ఐపిలనే కాదండి. ఆయనతో డిబేట్ అయిపోయినాక మళ్ళ వెంటనే ఇంకా ఆ మా పని ఏమో ఆది అని మళ్ళీ కలుస్తాం ఆ ఎవరూ ఏం ఇట్లా అమ్మాయిలాగా ఒక మాట అంటే నెల నెలలు మాట్లాడుకుంటము అ వును అండి మొత్తం ఒకరినికొరిని తిట్టుకున్న తర్వాత కూడా నెక్స్ట్ మీనిటే మళ్ళీ కలిసిపోయి మాట్లాడతామండి
బాయ్స్ అంటేనే మంచి వోళ్ళు అండి గర్ల్స్ ఎక్కువ గ్రిడ్జ్ అంటే ఏమంటారు కోపం దాపెట్టు కుంటారండి నిజంగా
అవునండి. బాయిస్ అయితే వెంటనే చూపిస్తారు. తర్వాత వెంటనే కలిసిపోతారండి. అట దాన్ని మోరగా పెట్టి గల్స్ అయితే ఎప్పుడో ఒకసారి చూపిస్తారు.
భాయ్ నే ఉండాలి నిజంగా ఎప్పుడు కలిసిమెలిసి